హలో
బాగున్నారా అండి
బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నానా ఏం చెయ్యట్లేదండి ఈ ఇప్పుడు నవ్వుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా మీతో పోయానా కరెక్ట్ నవ్వుతా ఇట్లా మాట్లాడుతన్నాను అడ వేరే వాళ్ళు చూస్తన్నారూ
హ్మ్ అయ్యయ్యో ఏం కాదులే ఏంది ఎవరో కందుకే మళ్ళీ వేనక్కి వచ్చినా మళ్ళీ ముందు పోతున్న అ ఎవరన్నా చూస్తే ఏం మనం భయపడాలా బాధపడాలా
మీరు
హ్మ్
ఫొన్ దగ్గరలోనే పెట్టుకున్నారా
ఆ ఇప్పుడు వినిపిస్తుందా అండి
అప్పుడు నా మాటలే నాకు కొత్ వచ్చాయి అందుకోసమే హమ్
ఇప్పుడు ఓకే నేను ఈరోజు బస్ ప్రయాణం చేసి వచ్చాన ఒళ్ళు అంత నొప్పులుగా ఉంటే పడుకున్నానండి
అవునండి నాకు చెప్పాను కదండి నేను అప్పుడే మీకు ఇందాక నాకు కూడా ఏమో ఆరోగ్యం బాగలేనట్టు అనిపిస్తోందండి
మీకు ఆరోగ్యం ఎందుకు బాగుంటుంది మీరు టాబ్లెట్ వేసుకొని పడుకుంటే ఈరోజు సెట్ ట్ట అయిపోద్ది
చూద్దామండి రాత్రికి కూడా ఇట్లనే ఉంటే వేసుకుంటా ఊరుకూరికే మాతర్లు ఒళ్ళుకు అలవాటు చేయికూడదండి
ఆ దాని గురించి మీరే చెప్పాలి నేను వినాలనమాట నాకు తె
నే నేను మిగతా ఏ ఒక్కదానికి టాబ్లెట్లు వేసుకోనండి ఆ ఒక్కదానికి ద
ఏంది మీ దగ్గర ఆ మెడికల్ షాప్ మొత్తం ఉంటాది తెలుసా జలుబుకి దగ్గుకి
మెడికల్ షాప్ ఉండొచ్చు అంటే మాన్ మా వాళ్ళు మెడికల్ షాప్ వొళ్ళుగా మెయిన్ మె మెడికల్ షాప్ కాదు మెడికల్ సంబంధించిన వాళ్లు కాబట్టి మా దగ్గర మెడిసిన్ల్ ఎక్కువ ఉంటాయి మా వాళ్ళ ఇచ్చి పంపి నాను వద్దొద్దన్న కూడా అన్ని టాబ్లెట్లు ఏ టైం ఎట్లా వస్తుందో పెట్టుకోనిండు మళ్ళా నొప్పికి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేవు కదా అని పంపిస్తారు నాతో
అంతేనా నేను ఇంకా ఏమో ప్ర తి ఒక్క చిన్నదానికి కూడా వేసేసుకుంటారేమో అనేసి
లేదండి
ఆ
ఇంకేమండి చెప్పాలండి
చెప్పాలి మీరే మీరు మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను
నేను మాట్లాడాలా ఏం విశేషాలు ఉన్నాయండి చెప్తే మేము వింటామ్ మీరు చెప్తే
చెప్దాం అనుకున్నాను చెప్దాం అనుకున్నానుంటే మేము ప్రొఫెషనల్ ఎల్లక్టివ్ ఓ ఓపెన్ ఎలెక్టివ్ అవన్నీ పెట్టుకున్నాం మీకు గుర్తుందా అసలు ఆ రోజయితే అస్సలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నాకు అంత తీసి ఇవి నేను అనుకున్నవే పెట్టేసు కుంటానని అదొక ఆనందం ప్లస్ ఇంకొ
కానీ ఏదో ఒక దాంట్లో వెళ్లిపోయింది కదా అండి ఒకటో రెండో వెళ్లిపోయాయి కదా
ఆహా సస్టైనబిలిటీ ఇవి టోటల్ మేనేజ్మెంట్ క్వాలిటీ అవన్నీ ఈజీ అనుకున్నాము కానీ ఈ బిల్డింగ్ టెక్నాలజీ పెట్టుకున్న అది కూడ సివిల్ వాళ్ళదే కదా ఇంకేముంది తీరినే కాబట్టి ప్రాబ్లం లేద అనిపిచ ప్లసు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నేనే అనుకున్నా ఇంక ఉండేది రెండే ఉండేది ఆ వర్చువాలిటీ ప్లస్ దాంట్లో కంప్యూటర్ మిషన్ ఉంది కదా మాకు ఫోటోలో నాలుగేమో పెట్టినారు ప్రొఫెషనల్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం రెండు సబ్జెక్టులే ఇచ్చినారు
అట్ల ఇవ్వరు మేము కూడా అప్పుడు ఓయికి తెలుసు దగ్గర దగ్గర పన్నెండు సబ్జెక్ట్లు ఏమో ఇచ్చినారు చూస్తేనేమో ఏడో ఐదో
సేమ్ మాకు కూడ అంత ఇప్పుడు ఏడే ఉన్నాయి పదకొండు పెట్టినటివి కాస్త నో ఉన్నారు
ఉ
ఇట్ల పెడితే ఏం చేసి అందుకనేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళు కూడా అనుకున్నారు బట్ వాళ్ళకి అవ్వలేదు నాది ఎట్లో సాఫీగా అయిపోయింది మా అక్క వాల్ళ అయింది చెప్పాలంటే తెలుసా
అవునా ఎందుకండి
ఇంకా తొందరగా పెట్టు పెట్టు నీ చూడు అంటే అనింది కాబట్టి నేను తొందరలో సరలే ఫస్ట్ నాది చూసుకుందాం నాది పెట్టుందాం అని చె చెప్పి ఫస్ట్ టైమ్ అనుకుంటాను నేను కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించింది లేక పోయింటే అంటే వాళ్ళది ఓపెన్ చేయ వాళ్ళది రాలేదే అనుకుంటా
నేను వాళ్ళది చూసేకి ఇప్పుడు మీ స్థానంలో వాళ్ళే ఉంటే ఫస్ట్ వాళ్ళది చూసుకున్న తర్వాత మీరు చూ వాళ్ళనే కాదు ప్రతి ఒ ఒక్కరైనా ఈ ప్రపంచంలో ఇప్పుడు నడుస్తాండేదే కలియుగము ఈ ప్రపంచంలో ఉ మనుషులే ఇలాంటి వాళ్ళు అలాంటప్పుడు మీరు వీళ్ళ గురిం ఆలోచించడం లేదా నువ్వు స్వార్థంగా ఆలోచించిన అనడం అనేది తప్పు ఎందుకంటే స్వార్థంగా ఆలోచించడం అనేది ఒగ ఇప్పుడు తప్పది ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్త ఉండేదే అది అలాంటప్పుడు వీళ్ళతో మనము
మే లేదు చ
వీళ్ళు ఆ ఫస్ట్ మనకు ఆ కర్తవ్యం మనం నెరవేర్చకుని పన వాళ్ళ కర్తవ్యాలు చూస్తాం మనది మనం చూసుకోకుండా పక్కన వాళది ఎందుకు మనకు
అదే కదా ఫస్ట్ మంది మనం బాగుపరచుకొని మళ్ళ ఏమైన్నా ఉంటే వాళ్ళది చేయ్యాల
పద్ధతిగా ఈ మాట చెప్పినాఅదే మనం పలెటూర్లలో అయితే ఇంకో రకంగా చెప్తారు మీకు అర్థమ ఏంటి అని అది
ఒద్దులేండి ఇబ్బుడు ఇప్పుడు ఒద్దులేండి ఫస్ట్ ఇల్లు చూడు అన్నట్లు మంది మనం చూసుకొని మళ్ళ రచ్చబండ చూద్దాం ఇంటినీ గెలిచి రచ్చుబండ గెల్చు అంటారు కదా
అవును
కాబట్టి మంది మనం చూసుకో
కాబట్టి మన మన సౌకర్యము మన అనుకూలాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు ఇదే ఇదే స్థానంలో మీరు మీ ఉద్యోగం ఉద్యోగ రీత్యా మీకు ఉద్యోగం ఉందనుకో ఏం మీరు వదిలేసి వాళ్కు ఉద్యోగం ఇచ్చేసి అదే ఉంటారు ఇప్పుడు మీరు ఉంటారు మీ స్నేహితురాలు ఉంటారు ఒకటే ఉద్యో ఒక గమే ఉంటది దాంట్లో మీ ఇద్దరికి కాంపిటీషన్ ఉంటంది
ఎంత కాంపిటీషన్ ఉన్నా పేకాట పేకాటే బామర్ది బామర్ది అన్నట్టు
ఆ పోటీ పెట్టినపుడు అయ్యో నా స్నేహి రాలే కదా వదిలేస్తవా లేదుదా నీ స్వార్థం నువ్వు చూకోవాలడా
అయితే లేనోళ్ళ మంచోళ్ళు అయితే ఆలోచిస్తాం నాకు వీళ్ళ గురించి అంత తెలిసినాక వాళ్ళ గురించి ఆ చర్చించాల్సినంత అవసరం లేదు అంత మంచోళ్ళు కాదు అంతలేని వాళ్ళు కాదు
ఇప్పుడు మన చేతులారా మన కాళ్ళ దగ్గరకి వచ్చిన అదృష్ ని మనం తన్నుకున్నామంటే ఏది రాదండి ఏమో ఏ టైం ఏమ్ సమయం ఎట్లుంటుందో ఏం ఎట్లా జరుగుతుందో తెలిదు కదా కాబట్టి ఇ మనది మనం ఫస్ట్ చూసుకున్న తర్వాతే వాళ్ళకి సహాయం చేయాలి మీరు అది ఖచ్చితంగా నేర్చుకోండి ఇప్పుడు మీరు ఆఖరి సంవత్సరంలో ఉన్నారుప్పుడు ఇప్పుడు
ఉమ్
ఏదో చెప్తున్నారు చెప్పండి
అంటే అంటే ఆ రోజు పొద్దున్న కూడా నాది ల్యాప్టాప్ నార్మల్గానే నాది ఎస్ఎస్డి రిపేర్ వచ్చినాక మెమరీ కార్డు బ్యాటరీ అది అంతా కొంచెం ప్రాబ్లమ్ ఉందనమాట ప్లగ్గిన్లో పెడితేనే ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుంది లేదు అంటే కనీసం నాకు ఒక్కసారి వన్ అవర్ పైనే వస్తుంది ఒకసారి పది నిమిషాలు కూడా రాదు బ్యాకప్ దానికి ఆ ఛార్జింగ్ అయి ఆ ఛార్జింగ్ అయిపోతే కూడా తనది నేను పెట్టుకుంటానంట కూడా నేను పెట్టాలి అని చెప్ప ఆడ పెట్టేసి వచ్చింది ఆఫ్టర్నూన్ లంచ్ కు వచ్చేటప్పుడు అందుక కాల్ నుంచి మోసుకొచ్చా సెమినార్ హాల్లో ఉండవు కదా మంచి పని అయింది అదే అందుకనేసి అప్పు
అందుకే అండి మళ్ళీ మనము చూసి చూసుకోవాలా అంటే మనస్వార్థం మనం చూసుకోవాలా మళ్ళీ అత్తిగా చేయకూడదు పక్కన వాళ్ళకి కూడా ఇదే దా అట్లయితే ఇట్ల దేవుడే చూపిస్తాడు
అవును సో ఫస్ట్ టైం నేను అది మోసుకొచ్చుకని మంచి పని చేసుకున్నా లేకపో ఏంటంటే ఇంకా లాస్ట్ ఏం మిగిలిండో అన్నీ టఫ్ సబ్జెక్ట్లోనే ఉంటాయి సెమ్ మొత్తం ఏడుస్తా కూర్చునింట
అవును ఖచ్చితంగా ఖతంగా అది మాత్ నిజమే కాదండి ఇప్పుడు తెలుసా నేను మీతో మాట్లాడుకుంటూ ఇట్లా తిరుగుతా ఉన్నానా ఏ క్కడైనా దూరంలో ఒక ఉందనమాట హాస్టల్ హాస్టల్ దగ్గర కూచున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి
మీరు ఈ విషయాలు అవసరమా అండి కొంచెం అయిన ఉంటాలండి కళ్ళన్నా మూసుకుంటే లేకుంటే రూమ్ లో కన్నా వెళ్ళండి
అవు మ రే మంచి కూర్చొని మాట్లాడుకుంటాను రండి అంతే
మంచిగా మాట్లాడుకుంటే చిలకా గోరింకల్లాగా చూడండి అంతేగాని తప్పు తప్పుగా చూడకండి పిల్లలు బాబ
తప్పు తప్పుగా అసలు చూడానండి ఉ చూడకూడదయ్యో పాపం
అయ్యోపాపం కాదు మహాపాపం అది ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో రేపు మనం కూడా ఉండొచ్చు అన్నమాట మన గోరింకతో ఆ కాబట్టి
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయల వెంటుంటే పాట ఇంక రాదండి అంటే రాదు అది నెక్స్ట్ లైన్ రాదు అంటే నెక్స్ట్ లైన్ రాదండి నేను పాటలు బాగానే పాడతాను కాకపోతే మళ్ళీ మీరంతా ఇగ మిగతావి చేశార నేను నా కళా పోషకాలు నేను బయటికి తియ్యాను
వద్దులేండి ఇప్పుడు ఉన్న కళల్నె చూసి తరించలేకున్నా మీరు కొత్త కొత్త
ఏంటండి మీరు మీకి మీ కు సాహిత్యం మీద పట్టు తెప్పిచ్చిందే నేను దానికి మీద దృష్టి పోయేలా చేసిందే నేను
సాహిత్య ఎవరు సాహిత్య పైన మీరెందుకు పట్టు తెప్పిచ్చారు అసలు ఓ ఇంతుందా దాంట్లో అయిన నాకు పాటలు గానం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే వింటాను పాడత తాను నాట్యం కూడా చేస్తా నేను
మంచి పాటలని పరిచయం చేసింది నేనే కాదండి
ఏం పాటలు మీరు చెప్పకముందు కూడా నాకు ఆ పాటలు తెలుసండి అవన్నీ విన్నాం మన్మధుడా నేను మీరు చెప్పకముందు నుంచి కూడా వింటనే ఉన్న
మళ్ళా అట్లాంటప్పుడు నేను చెప్పినప్పుడు ఎందుకండి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వెంటనే ఉన్నారు అదే
అంటే ఫర్ ఎవర్ సాంగ్ అనేది ఎప్పుడు బోర్ కొట్టదు అది ఇప్పటికీ బోరు కొట్టదు ఎప్పటికీ బోరు కొట్టదు ఇప్పుడు కానీ మీరు పాత పాత పాటలు గమనించండి ఎప్పటికీ బోర్ కొట్టవు ఆ లిరిక్స్ కానీ అవన్నీ మళ్ళీ మళ్ళీ పాడ
లో ఎంత అర్థం ఉంటుందంటే అంత అర్థం ఉంటాదండి ఇప్పుడన్నా ఎంత వింత వింత సౌండ్ లు పాటల్లో వస్తాన్నాయి గాని ఆ వింత వింత శబ్దాలు వింత వింత మ్యూజిక్లు ఉంటాయి తప్ప ఏం ఉండదు ముందు కాలంలో ప్రతి ఒక్క పాటకి ప్రతి ఒక్క లైన్ లోనూ ఏదో ఒక అర్ధం ఉంటది ఏదో ఒక అర్ధం ఉంటది ఎంతో లోతుగా ఉంటాయి
కానీ ఇప్పుడు పాడేటివి ఇప్పుడు వచ్చిన పాటలు పాడిన విన్నా కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేస్తాది అరే ఏం దబ్బా ఈ పాట మార్చేద్దాం కొత్త పాటకి అని
అవునండి అవునండి ఇబ్బుడు మనము చూసాము మంచిగా పెద్ద పెద్ద హిట్లు అయినాయి సినిమాలు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన్నేటివి తక్కువ కాలంలోనే అవన్నీ బాగున్నాయి వినడానికి వినడానికి మంచి హైప్ వస్తాయి కానీ దాంట్లో ఏం లైన్లు ఉండవు పెద్దగా
అవును
అంటే వినడానికి తగ్గట్టుగా అంత ఉండదనమాట
ఉండవు అంతా రెండు రోజులే అంతే అప్పటికి బాగుంటుంది అప్ ఇప్పటికి ఊపు వస్తది మజా వస్తది మళ్ళ
ఈ రోజు ఇంటి నుండి వచ్చారు కదా బాగా చికెన్ లు మట
ఆ చికెన్ లు మటన్ లు నాటికోళ్లు చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి అన్నీ తినేసి ఆ వచ్చానండి
ఏమి తిన్నారు చెప్పండి
నిజంగానే ఈరోజు ఆఫ్ పొద్దున్నే అయితే దోశ కారం చట్నీ తిన్నా ఆ నైట్ అంటే సంగటి చేసింటాం కదా అది మా అత్త మా మామ ఎట్లాంటే షుగర్ ఉంది వాళ్ళకి ఇద్దరికి వాళ్ళు నైటే దాన్ని అంబలి లాగా కలిపేసి పొద్దున్నే ఆనియన్ పచ్చిమిర్చి
ఉం మంచిది కదా
ఆ సో అట్లా తిన్నారు వాళ్ళు
ఉం
ఇంకా మేము దోశ పిండుంటె దోస వేసుకొని చె చట్నీ కారంతో తిన్నాం మధ్యాహానం కి మామూలుగా అయితే మా పెద్ద అత్త చేస్తదాండి వంట నాన్ వెజ్ కర్రీస్ ఏవయినా గానీ అంటే చెకేన్ కాకుండా మటన్ అయినా
సమయం ఉండేదే తక్కువ అండి మీరు ఎక్కువ లాగద్దండి నేను మాట్లాడాల
ఓ సరే అండి
ఆ అందుకే మధ్యానం ఏం తిన్నారు చెప్పండి
నాటుకోడి వైట్ రైస్ అండి అవునా అండి ఉం
ఉం కాదండి నేను ఒక మీ స్నేహితురాళక్కొక్కరికి ఫోన్ చేసి మాట్లాడాను తను ఏం చెప్పిందంటే ఇంతవరకు అయితే నేను ఇప్పుడు అది వినని ఆ ఏమంటారు వినని కాంబినేషను చూడని కాంబినేషను ఇడ్లీతో చికెన్ కూర తినిందంట అండి ఆమె
అవును ఇడ్లీ చికెన్ కూర చిత్తూరు సైడ్ ఫేమస్ బాగుంటది కూడా
ఇంకా అక్కడే అదే అనుకుంటాను ఆమె అందుకే అక్కడ తిన్నట్టుంది నేను అడిగితే చెప్ చెప్పింది సరలే వింతగా ఉంది అని అడిగితే బాగుండదని వాళ్ళు తిన్నారు కదా అని అందుకు అడగలే నేను మళ్ళీ
వింతగానే ఏం లేదు ఇడ్లీ చికెన్ పులుసు చి చు చిత్తూరు సైడ్ అనేది చాలా ఫేమస్ మేము కూడా మామలుగా తింటాం సండే ఒకవేళ మార్నింగ్ చేసేసిన ఇడ్లీలు మిగిలిపోతే తింటాం ఆ
మాకైతే ఎట్లా అంటే అండి మేము మాకంత దోశలు చపాతీలు ముద్ద అన్నము ఇంకా అంటే ఇంకా ఇంకా తినాలనుకు ఏమైనా వేరే వేరే ఆ వేరే వేరే టిఫన్లలో తింటాం కానీ ఇడ్లీలో ఇప్పుడు వరకు ఎప్పుడు తినలే ఇంకా వడలు చేసుకోని అలసంద వడలు అవి చేసుకొని స్పెషల్ గా తింటారు మంచిగా
ఇవన్నకి రాయలసీమ రుచులనమాట చిత్తూరు అనేది కొంచము తమిళనాడు బార్డర్లో ఉంటుంది కదా కోస్తా కాదు తమిళనాడు బార్డర్ చిత్తూరు
ఆ అంటే వాళ్ల రుచులు వచ్చింటాయి అంటారా తమిళనాడు తమిళనాడు సాంబార్ సాంబార్దా
సాంబార్ సాంబార్దా కాబట్టి ఆ షేర్వా కూడా ఇడ్లీలోకి తింటారు రోళ్ళు
అందుకే అది కూడా సాంబార్ లాగ రసం రసంగా ఉంటది కదా అందుకు సాంబార్ సాంబార్గా పోసేసన్నారు దాంట్లో అవును ఏదో పండగ జరుగుతుంది కద అంట కదండీ నెల్లూరు దగ్గర
అవును రొట్టెల పండగ అండి వె వెళ్ళింటే బాగున్నాండు ఏదన్న ఒక రొట్టె తెచ్చ